అయిపోయిందా ఫస్ింగ్
ఆ అయిపోయింది వలర కాడ్చ వాళ్ళు రికార్డ్ చేసి వింటారు దీని గురించి ఎడ్యుకేషన్ మాట్లాడడి మీ అబ్బాయిలా రాసారు ఎక్జమ్ అబ్బ ఇ
ప్రేర్ చేయండి ఎల్లుండి ఎజాం బాగా రాయాలని
అమ్యి రేపు లాస్ట్ అయిపోతుంది ఎడ్యుకేషన్ గురించి ఏం చెప్తున్నారు మీరు ఎడ్యుకేషన్ గురించి
ఎడ్యుకేషన్ గురించి ఏం చెప్పాలి
ఆ స్టడీస్ ఎలా ఉంటుంది
ఆ బాగుంటుంది స్టడీస్ బాగుంది మా పాపకయితే చాలా తక్కువగా ఉంది పాప చదవటం లేదు ఎడ్యుకేషన్ లో చాలా పూర్ గా ఉంది
మీరు హెల్ప్ చెయ్యాలి కదా పాపని
ఇప్పుడే హెల్ప్ చేయాల అనుకుంటున్నాను పాపకి ఒక సబ్జెక్ట్ ఇట్లో అమ్మాయి చాలా డల్లుగా ఉంది
సబ్జెక్ట్ లో మా చ మ రూమ్ లో బా మీరు రూమ్ లో ఉండేసి పాపని జాగ్రత్తగా చూసుకోండి అ ఇంకా తెలుగు ఎలా ఇంప్రూవ్ అయిింది ఆ ఇంప్రూవ్మెంట్ అయి్యందా తెలుగు తక్కుాల ఇంప్లిమెంట్ చే కం చాలించ బాబా అంతే అందరు ఈక్వలే ఆ బబకి మపా
ఎ
వన్ మనిట్ అది నైన్ మినిట్
మీ చిన్న పాప ఎలా ఉంది స్టడీస్ లో మీ చిన్న పాపకి తెలుగు వచ్చా
అంతే ఆఫ్ ఆఫే పూర్తిగా చదవదు అందుకే ట్యూషన్ కి పంపిస్తున్నాను చాలా అవసర సరే ఓకే థ్యాంక్ యూ
థ్యాంక్ యూ